ఆ వినిపిస్తుందా
ఆ వినవడ్
అవునా ఏం చేస్తున్నారండి
ఆ చెప్పండి ఏం చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ నైస్
అవునా నేను ఇంట్లో ఎవ్వరు లేరు నాకు బయట బయ్ అహా నేను ఒక్క ఉన్న ఆ కరె అహా ఉ ఇక్కడ ఇం చుట్టుపక్కన ఇండ్లు ఉన్నాయా కొంచెం ఎంత ఇనిపించు లోనికి పోతే టవర్ రాదు
ఆహా అవునా సరే ఓకేలేండి చెప్పండి సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసారు
ఏమి హాలిడేస్ అండి ఎక్కడికి ఎళ్ళలేదు ఇంట్లోనే
అవునా అంటే ఎక్కడ టూరు
అయి ఎక్కడికి పోలేదు మేము ఎప్పుడు పోము మా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళడు
అయ్యో ఏంటండి అంటే మీరు మీరు కూడా ఉష వాళ్ల ఇంటి దగ్గరనే ఉం ఉంటరా అంటే దగ్గరలోనే ఉం
లేదు లేదు తను వేరే చోట నేను వేరే చోట
ఆ అంటే ఓ ఓకే అక్కనే రిలేట్ రిలయన్స్ అంటే దగ్గర్లోనే ఉంటరు ఓకే అంటే మీకు ఎంతమంది పాపలండి అంటే పాప బాబు ఒక పాప ఆ ఓకే ఉమ్ హు అంటే మిరితారో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయినయి అండ్ ఫిఫ్టీన్ నుంచి స్కూల్స్ ఓపెన్
బాగా వెళ్తారు వాళ్ళు వాళ్లు హాలిడేస్ అం ఎంజాయ్ చేయడమే నీతో మాట్లా మీతో మాట్లాడింది చూడు ఆమె తనకు ఏం చేయాల అమౌంట్ ఎంతైనా అసలు ఆలోచించరు
అచ్చా ఓకే
డబ్బులు గురించి అస్స ఆలోచిన చేయరు ఎక్కడికైనా పోయిస్తారు మా మల్ల మా ఆయన అలా పిలుసుకెళ్లడు
అవునా అంటే ఇప్పుడు మీరు తనతో పాటు అంటే మీరు తన ఓన్ సిస్ టరా
ఓన్
ఓనా అయితే తను మీరు అంద అందరు కలిసి ఎళ్ళొచ్చు కదా
వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు
ఆహా అంటే మీరు అందరు కలిసి ఆ అదొకటె ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడమో మీ ఇంటికి వాళ్ళ తను రావడం అలాంటి
దాదాపు వాళ్ళ ఇంటికెళ్ళక నేను ఫైవ్ ఇయర్స్ అయింది
అయ్యా ఎందుకండి సిస్టర్ కదా
అంటే కలుస్తుంటాం మా మా అమ్మ వాళ్ళ
ఆ ఎస్ ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో కూడా అదే మా అంటే అమ్మ వాళ్ళ ఇట్లనే మెయిన్ పాయింట్ ఇంకా అందరం వచ్చి అక్కడ కలుస్తాము ఇంగా ఎక్కడికేనా అక్కడికి ఎక్కడి నుంచి ఇంకెక్కడికైనా ప్లాన్ వేసుకుంటాము అందరం ఇంక ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళు ఏల్ అలాంటే ఇంకా ఇంకా మేము మొన్ననే రీసెంట్ డైరెక్ట్ గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికిళ్ళేసి ఇంక అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళేసి మళ్ళీ ఇక్కడిక వచ్చాను ఆ అలా వెళ్ళడము అవుతూ ఉంటది ఇంకా సమ్మర్ హాలిడేస్ లో ఒకటే దగ్గర పిల్లలకు చాలా ఉంటది కదా ఇంకా మేము వీక్లీ కూడా ప్లానింగ్ చేసుకుంటాము అక్కడ వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం
అంటే టెంపుల్స్ కా లేకుంటే ఎక్కడన్నా
ఎక్కడ ఆ టెంపుల్స్ అంటే ఇ ప్రిఫర్ పిల్లలు ప్రిఫర్ చెయ్యరు కదండి మనం వెళ్తాము ఓకే ఆ ఆ బర్త్డేస్ ఉన్నప్పుడు అలా ఇలా వెళ్తాము కాకపోతే వాళ్ళకి ఏంటిదింటే పార్కులు అండ్ వాటర్ పార్క్స్ అలా ఇష్టపడుతుంటారు ఇంకా సమ్మర్ అంటే ఇంకా మాకు ఆ జలవిహారం అలా తీసు కెళ్తా మండి అక్కడ
మ మా పాపం మా పాప అవి చూడును కూడా చూడలేదు ఇంకా ఇంకా మా బేబీ ఫోర్ ఇయర్స్ బేబీ
ఫోర్ ఇయర్స్ హ
ఆ
అంటే మరి ఇప్పుడు బస్ బస్ స్టాప్ లో ఉంది వస్తుంది అన్న పాప
లేదు లేదు వాళ్ళ నానమ్మ తాతయ్య పిలిచుకెళ్లారు టెంపుల్ కి తీసుకెళ్లారు వేరే ఊరికి
ఆహా అంటే ఉంటుందా ఫోర్ ఇయర్స్
ఉంటది ఉంటది వాళ్ల నానమ్మతో ఉంటది
ఆ
పేలే త అమ్మమా న పో నా మాకు ఒకటే నా తను కొంచెం లేట్ గా పుట్టింది సెవెన్ ఇయర్స్ పుట్టింది అమ్మాకి మేము ఉండలేము తనను వదిలేసి ఉమ్ వెళ్ళేటప్పుడు అమ్మ నేను రాను మీరు పోండి మా అమ్మ బాధపడుతుంది మా డాడీ ఏడుస్తాడు మా మమ్మీ ఏడుస్తాది అని చెప్పింది సరే సరే అని చెప్పి లాస్ట్ లో వాళ్ళు బయలుదేరి నుంచి పాప పోవాలనిపించింది పోయేడుకుని నా దర్కుచ్చి నా మీద కూర్చుని అమ్మా బాధపడుతున్నావా బాధపా బాధ అమ్మ నేను పోతే బాధపడు తారా ఏడ్స్తారా అని కళ్ళనిండా నీరు పెట్టుకుని ఏడ్సద్దన్నమ్మ బాధ పడద్దనమ్మ నేను వస్తాలే రేపు సరే మరి పోవద్లేమ్మా అంటే నేను పోతా
అవునా
ఉమ్ రెడి ఎడుస్తావ రెడి అవు నువ్వు ఏడుస్తా నంటే అయితే ఏడ్సోని డాడి అనిందంట
ఆ అయ్య నా ఈ జనరేషన్ పిల్లలు అయితే సూపర్ ఫస్ట్ అయిపోయిన్నారు.
నా డీపికి ఉంటయి మా డాటర్ పిక్ నానే నా డీపికి కు ఉంటాది తను
అంత అవును చూసాను అంత చిన్న పాపనా ఇప్పుడు అంతే ఉందా
తీ ఇయర్స్ బేబి
ఎంది మాటలు మాట్లాడు త
అంటే అది ఈ సంక్రాంతి రోజు పిక్ భోగి పళ్ళు పోస్తుండేది అది
అవునా
వుంది అనుకుంటా పిక్
అంటే ఓన్లీ ఓన్లీ డాటరా
వన్ అండ్ వన్ అండ్ ఓన్లీ డాటర్
ఆహా అంటే నెక్స్ట్ ప్లానింగ్ ఏమన్నా
వద్దు వద్ అనుకున్నాం ఆ పాప ఒకటి చాలు ఇంకొకరు పుట్టి తేగినా ఇద్దరికి పంచాలి ఏదున్నా ఇద్దరికి ఇవ్వాల్సి వస్తది
అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారు అండి డి అలా ఇద్దరు ఉంటేనే బెటరు
లేదు లేదు మాకైతే మా పాప బాగా ఉండాలి అత్తగారింట్లో నా కోరిక ఇవెన్ మాకి ఇవెన్ మాకి ఇప్పుడు మా అన్న ఏమో అంత అమ్మాయిలమే ప్లస్ మాకి కి మాది వచ్చింది. మా అన్న వాళ్ళ స్రెడ్ నుంచి వస్తాది మా అత్త వళ్ళది వస్తాది మా బావా బాగా ఉండోలు అత్తగారి ఇంట్లో మాంచిగా ఉండాలి మాకు అనిపిస్తుంది ఇప్పుడు కేవలం బాబు పుట్టిండు అనుకోండి ఒకవేళ పొరపాటునా వడికిస్తే నా బిడ్డకి ఏమి లేకుండా పోతది
ఓ మై గార్డ్ అలా వద్దండి అలా మాట్లాడకండి
క నాకు నాకు అది నాకు
అసల అలా అనుకోకండి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కదా మీరు అలా ఎందుకు డిసైడ్ అవుతున్నారు తను ఒక్కడి దే అయితే కష్టం కదా ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకో ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇద్దరు సపోర్టివ్ గా ఉంటారు అట్లా అనుకుంటే ఎట్లా అండిడి ఇప్పుడు ఫర్ ఎగ్సాంపుల్
మా పిల్లలు చాల వాళ్ళ మమ్మి తోడుగ ఉంటోది
ఆ ఆంత సిరి
వాళ్ళు వాళ్ళు ఉంటారు గా తోడు మంచిగా మై ఫ్యామిలి